అ
హెలో
హలో సార్ గుడ్ ఈవనింగ్
న మా గుడ్ ఈనింగ్ మేడంమ్ బాగున్నారా
బాగున్నారు సార్ మీరు బాగున్నారా
హలో పోయెస్నాక్ చెయానా మేడం ఏం లేదు మేడం మీ అప్పుడేగ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెడ్తోని హాస్పిటల్ కి వెళ్ళాను మేడం ఆ అయింది మేడం ఇంతకు ముందు అంతకు ముందు అయిపోయింది అతా ఏంటంటే నేను కొంచెం హాస్పిటల్ వెళ్ళానండి మా ఫ్రెండ్ వల్ల బాబోబ కొంచెం మ ఫ్రడ్ వాలా బాబుగడి లేయాను
అవునా ఏమండి బాబుకి
మేడం షన్ వచ్చేటప్పుడు ఏ సన్నాత మ్యాడమ్ మోషన్ రాంగ్ చ్చేటప్పుడు ఏడు వస్తున్నారట అయితే హాస్పిట వెళ్ అయితే హాస్పిటల్కి వెళ్చ్చి డాక్టర్ లేకుండే మేడం కంపౌ కంపౌండర్స్ ఉండే వాళ్ళు చూసారు అయితే వాళ్ళు ఏమంటున్నారంటే కొంచెం బ్యాక్సైడ్ అనేది వాళ్ళు ఉమ్ మూత్రం చేసినప్పుడు కొంచెం బట్ట అనేది తీయకుంటే కొంచెం దాని వ రాశస చయయి బాబూకు
అయో
ఆ మీరు వాళ్ళున్నారు మీరు వాళ్ళు బాత్రూమ్ ఆ పిల్లగడ వాష్రూమ్ చేసినప్పుడు మీరు కొంచెం ఇంకా బట్ట పెడుతున్నారు ఆ బట్ట తీవ్వడం లేదు లేకుడా దాని వల్ల రాసే వచ్చినాయి అలా ఏం లేదు బాత్రూమ్ చేయ ఇ వంద ఏం లేదు దీన వాలా రషాస్ వాచియా అని చెపిండు ఉమ్ ఆ మళ్ళీ వెనక బ్యాక్ సైడ్ అయ్య పౌడర్ గిటర్ పెట్టింళు పౌడర్ గర్ పెట్టి ఇచ్చింళు పాలలా కలిసి తాగి తాగిపోయాడి అని కవిస్తే తాగిపోయాాలంటే ఇచ్చింళు ఇచ్చిన చూసుకున్నారు కొంచెం పాలు తాగి ఇచ్చిరు ఇప్పుడే హాస్పిటల్ల్లో ఉమ్ ఆటోలు దొరకాలి మళ్ళీ మళ మార్కెట్ మం జరుగుంది ఒక ఆటో దొరికింది మళ్ళ ఆటోని పట్టుకొని వాళ్ళ ఇంటికి పోయి దించేసాం మేడం
ఓకే
ఉమ్ దనిచేసి మనం వదిలేసి ఇ నేను ఇప్పుడే మా ఇంటి దగ్గర రీచ్ అయ్యాను మేడం ప్రస్తుతానికి ఉమ్ ఉమ్ ఇంకా మేడం ఏం తిన్నారు మేడం ఇలా
చికెన్ బిర్యానీ అండి
వావ్ ఏం స్పెషల్ మేడం ఇవాళ ఇవాళ గురువారం ఏ కదా
అహా అలా స్పెషల్ ఏం లేదు కానీ మేమి ఇ అలా ఆడపడుచిన వాళ్ళ ఇంటికెళ్ళాం అనమాట ఫస్ట్ ట ఎంపళ్ళ అయిన తర్వాత సో తను ఫస్ట్ టైమ్ వచ్చినందుకు బిర్యానీ చేసాను లేవాకుసం
అవునా ఎలా ఉండే మేడంమ్ మరి బిర్యానీ
ఆ పర్లేదండి బాగుండ
అ
ఓ
ఉహ్ స్వీట్లైతే స్వీట్స్ రంజాన్ అయింది కాబట్టి మనం పాయసం ఏమైనా చేసిందామా?
ఆ అందన్న గులాబ్జామున్ చేసిందండి స్వీట్
గులాబ్ జామున్ చేసిందినా మేడడం ఎలా ఉండే మేడమ్ అది గులాబ్ జామున్ మరి బాగుండేనా బాగా చేసింద
ఓకే
ఎందుకు మేడం కొంచెం ఆలోచన చెప్తున్నారు ఓకే అని
ఆలోచించి చెప్పడానికి ఏం లేదండి నను స్వీట్స్ ఎక్కువ తన్నాను కాబట్టి నాకు నచ్చవ్ పెద్దగా
హ ఇంకేమి తిన్నారు మేడంమ్ అక్కడ మరి
ఏం తిందని ఇంకా ఐస్ క్రీమ్స్ తిందా అన్నమాట మినీ ఐస్ క్రీమ్స్
హ్మ్
ఇంకా వాళ్ళు కూల్ డ్రింక్ తీసుకొచ్చారు వాళ్ళ బాబాకు చాక్లెట్ ఇచ్చాడు సాయంత్రం వాల్ వెలా అలానే ఇది మన పునుగులు ఉంటాయి కదా స్నాక్స్
అవును మేడమ్
బాగుంటాయ్ నా మేడమ్ పునుగులు
ఆ బాగుంటే సార్ నాకైతే ఇష్టం అవి
ఇష్టమా మేడమ్ మీకు
హ
చట్నీ ఏవి మర్చర మేడం దానికి
ఇచ్చారు సార్ ఫల్ చట్నీ టొమాటో చట్నీ ఇచ్చరన్నమాట బాగుండ రెండు కూడా కాంబినేషన్ నేను అవి రెండు కలుపుకొని తిన్నా కమిషన్ బాగుండే
అవునా మేడం కూల్డ్రింక్ ఏది తాగారు మేడం
కూల్‌డ్రింక్ వచ్చేసి థమ్స్ అప్
అవునా మీకు ఏది ఇష్టం మేడంమ్ కూల్ డ్రింక్ లా తంసాబా
ఫస్ట్ నుంచి తమ్సా ఇష్టమండి కాకపోతే ఏంటిదంటే ఇప్పుడు నాకు నాకు కొంచెం హీట్ ఎక్కువ అయింది కాబట్టి దాని వల్ల నేను కూల్ డ్రింక్స్ అ బంద్ చేసన్నాను అనమాట కూల్ డ్రింక్స్ స్వీట్ ఫుడ్స్ అనే అవయిడ్ చేస్త చికెన్ అయినా మళ్ళీ ఫ్రీజర్ వాటర్ అయినా అ
ఆహ
అవన్నీ అవాయిడ్ చేసిన అనమటా
ఎందుకు మేడం ఏమ ఎందుకు ఏమైతుంది
అంటే నాకు బాడ టెంపరేచర్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట హీట్ ఎక్కువ అయిపోతుంది సో నాకు నవలయితే లేదు ఊర్కే స్కిన్ డ్యామేజ్ అవడం రాషెస్లవడం హెల్త్ కొంచెం వీక్ అవ్వడం కొంచెం గిట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయ్ హీట్ ఎక్కువవడం వల్ల అందుకే హీట్ ఫుడ్స్ అన్ని అవైడ్ జేస్తున్న
ఆహా ఐతే చల్లని పదార్థాలు తీసుకోండి మరి మీరు
తింటను నాక్ ఇస్
పెరుగు తినాలే మీరు వా లెవన్ వాటర్ లలా మన సబ్జా గింజలు ఏసుకొని తాగాలి మేడం బాగా చల్లదనం అది
అవును కానీ సబ్జా గింజలు నచ్చావు సార్ నేను మజ్జిగ మజ్జిగ తాగుతాను అది నాకు ఎందుకో తాగితే నాకు వామిటింగ్స్ అయినట్టు అనిపిస్తుంది అందుకే అవి తాగను
తగాలి మేడమ్
మన పడని మనం దాని జోళికిందుక వెళ్తామండి అది ఫుడ్ అయినా ఏది అయిన సరదనా సరే
అది కూడా వాస్తవం మళ్ళీ పడకుండా మళ్ళ వార్మిటింగ్స్ స్టార్ట్ అయితయి మళ్ళీ
ఓకే నాకు నాకు నచ్చినయి అయితే నేను దాన్ తోటి త నచ్చనీ ఇగ తిందామన్ కాని పర్లేదు
వు ఇది వాస్తవమేనా
కోకొనట్ హుమ్ కోకొనట్ వాటర్ తాగుతాను మజ్జిగ బాగా తాగుతాను పెరుగన్నం కూడా బా ఎస్కోని తింటా నేను ఇంకా అన్నిటి కంటే ఎక్కువ ఏంటంటే వాటర్ బాగా తా తను
హుమ్ హు
మినిమమ్ ఫైవ్ టు సిక్స్ బాటిల్స్ పర్ డే కానీ ఈ మధ్య ఎందంటే కొంచెం ఎందు ఎక్కువ్ వాటర్ తప్పిపోయింది తాగడం ఆ ఎందు టె వాకింగ్ కూడా తగ్గిపోయిందనమాట
హుమ్
అమ్మో ఎంతటే డైలీ వన్ చేసేదాన్ని వాటర్ తాగితే ఎం చేసిన సరే కాలిగా ఉండేదాని కాదు ఇక్కడ ఏంటికంటే పని చేయడం కష్టం తను టైర్డ్ అయిపోతుంది మళ్ళీ కాసేపు ఒరగడం పడుకోవడం చేస్తున్నా కాబట్టి నాకు టైం సరిపోతలేదు వాకింగ్ కి ప్లస్ నా దాంట్లో ఏంటంటే బయట కూడా వాక్ చేయడానికి అల్లో చేయరు అలాగే అలాగే ఇగ నాక్ వాకింగ్ చేయడం అయితలేదు
ఆహా ఎందుకు అల్లో చేయరా బయట
చెయ్యాలి
ఇంగ నైటీ హోటల్లో
హ్ హ్ ఉహ్ ఎలా ప్రాబ్లమ్ అయితే
నాకు ఆది బాగానే ప్రాబ్లమ్ అయితుంది. కానీ ఇగా కొన్ని రోజుల కోసం మనం అడ్జస్ట్ అవుతం. సార్
ఎందుకు మేడం ఆ తర్వాత ఎందుకు మేడామ్ హాస్టల్ లో ఎందుకు హాస్టల్లో ఉంటార మరి వదిలేసి ఫ్యామిలీని ఇక్కడ
కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా వదులుకోవడనీకి ఉండలేను. స్టడీ వరకు అంతే
స్టడీ వర్క్ గురించ హ్ మళ్ళ ఇక్కడికె రావాలీ సింది మల్ల మీరు హ్ హ్
అక్కడ కుదరదు అండి. ఆఫిస్ అండి బయటకు వెళ్ళడానికి అసలు మా ఫ్రెండ్స్ బయాటికి తిరిగి బయటకు జ్యూసెస్ కని సమోసా
ఇగా ఆక్కడ ఎవరు చెప్పేటోళ్ళు ఉండరు. ఏం ఉండరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ బయట తిరుగుతారు గాలి మస్తు గాలి
హ్
కలత్తి గా మీకు బంద్ కానా ఇక్కడ అందరు చెప్పేటోళ్ళు ఉంటారు. అమ్మ కూడా చెప్పేటోళ్ళు ఉంటారు. అత్త చెప్పే ఉంటారు. హ్
అయినా ఎవరి గురించి చెప్పినా మనం ఎవరి వాళ్ళు ఏం ఎక్కించుకోవద్దు. ఎందుకంటే మనకు అవసరమైనంతే మనం పట్టిచ్చుకుంటం అవసరం లేనంటే ఎన్ని సీట్లు ఇవ్వలేదు. అంత
అయ్యో అంతేనా వాళ్ళు మీ మంచికె చెప్ ప్పర్ గాద మేడం
చెడుకి ఎవరు చెప్తారండి అందరు మంచిగా చెప్తరు కానీ ఆ మనిష తనకి ఎక్కుతుందా లేదా తనకి ఇష్టం ఉందా లేదా ని ఎవరు అడిగరు అదివ
సరే కాదు మేడం అది మీ ఇష్టము కాదు అది ఎట్లా నడుస్తుందో అది అందరికి ఇష్టం ఉన్నట్టే చెప్తరు కదా అంతా మీకు మీ చెడు కావాలని ఎవరు చెప్పరు కదా ఉం కాదు చెప్తున్నా నేను మే బి చెప్తున్నా చే
అహా ఆ కరెక్ట్ మీరు కూడా చెప్పేది మంచి చెడు కూడా తెల్వనంత చిన్న వయసు అయితే గ సార్ మళ్ళీ
అరే కొన్ని తెలివయ కదా మీరు చిన్న వయసులోనే కొంతమంది పెళ్ళి శారని తెల్వది గాదా. ఆళ్ళకి చెప్తేనే గాదా తెలిసేది. ఇగా నాకేం తెలుసు అమ్మామ్మ కి మీరు చెప్పాలి కదా అని చెప్తారు. కదా కొంతమంది హ్ అరే కొందరికి తెలువది మేడం చెప్పబడుతది. చెప్ ప్పిన గాద అమ్మ మీరు మీరు చెప్పాలే గాదా ఎందుకు మేడం ఎందుకు లేదు చాలా ఉన్నాయి.
అన్ని తెలుస్తయి ఎవరేమనుకుంటరని మనమే అనుకొని మన మనమే ఫీల్ అయిపోయి
ఎవ్వలేం గాదు మేడం ఎవ్వల్ ఇంటి ఇంటి వాళ్ళు ఏమంటారంటే మా కోడలైనా మా బిడ్డయినా అన్న మంచిగ ఉండాలె నలుగురు దాంట్ల పోయినా కానీ నలుగురులో ఉండే దాంట్లా కూడా కానీ మంచిగా ఉండాలని చూస్తాడు చెడు ఎవరు గోరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి
మేంనుంటే మంచిగా ఉంటం నాకు ఏం వసరం ఎవరితో ఏం చెప్పడానికి బాఉన్నర్ అంటే ఆ రెండు మాటలు పల్కరిచ్చి మా ట పెడదం బామడతమ్ అ తర్వాత ఇంటి కె అంతస్తా
ఏ విషయమైనా కానీ అండి ఎవరైన కా ఆమె అటుండి తల్లేనే కానియండి ఇటుండి కూతురనే కానియండి ఇటుండి కొడలనే కానివండి అందరు స సమానమే ఎవరికి ఎవరు చెడు కావాలని ఎవరు చేయీ కోరుకోరు ఏందంటే వాళ్ల మంచిగా చెప్తారు ఏదైనా
ఊం అదేగత సార్ మేము గూడా వినేసి ఓదిలేస్తాం ఓకే మంచిగా అనిపిస్తుంది సరె అనుకుంటాం విన్నాలన్ లేకున్నా ఓకే ఇప్డదేన ఆ చిన్న మామనుచేసుకొని పోవడమే అంతే
ట్ మేడమ్ ఇది ఇది ఆ ఇలాగే రేప్ పాటించాలి మేడం మీరు కొంచెం గుడ్ హ్యాబిట్స్ అరే అ అలాగనే ఉంటారు మేడం వారు కొంచెం వయ వయసు వాళ్ళు వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలి మీరు మీరు కు
అండి వయసు తగ్గటె నేను కూడా మన ఉంటా పెద్దవాళ్ళు కాబట్టి ఏమనలేము మన తోటి వారు ఆ
మేడం మీరు చాలా మంచిగా మాట్లాడారు చాల చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చాలా మాగా మాట్లాడు
సరే అండి సరె థ్యాంక్ యూ అ మీకూడా గుడ్ నైట్